హలో
హలో
హలో
హలో అమ్మ వినపడుతుందా
ఆ వినిపిస్తుంది సార్ చెప్పండి
ఆ ఏం లేదు మనం ఈరోజు ఏదైనా ఒక పండగ గురించి మాట్లాడదామమ్మ
ఆ ఓకే సార్ మాట్లాడుకుందాం
మీకు ఏ ఏ పండగలు అంటే ఇష్టం అమ్మా
అంతే సార్ మేము క్రిస్టియన్స్ కాబట్టి ఇక మేము క్రిస్మస్ ఎక్కువ జరుపుకుంటాం ఇగ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజ్లో ఈవెంట్ అయితే ఇట్లా బతుకమ్మ సంక్రాంతి
ఓకే మీ మీకు ఈ పండగలో ఎక్కువగా క్రిస్మస్ పండగ బాగా ఇష్టం ఉంది అనుకుంటున్నాను
ఉమ్ అవును సార్ అదే ఎక్కువగా జరుపుకుంటాం
ఓకే ఆ క్రిస్మస్ పండగ ఆ ఏ నెలలో వస్తుందమ్మా
వస్తుంది సార్ ఇరవైఐదు తారీఖన వస్తుంది ఎవరీ ఇయర్ అదే డేట్కి వస్తది సార్
ఓకే ఇదీ ఇ క్రిస్మస్ పండగ మన ఇండియాలో అయితే ఒ మన డిసెంబరు ఇరవై ఐదు తారిఖ్ కదా అయితే అదే ఆ మన లాగానే వేరే దేశంలో కూడా నిర్వహించుకుంటారు అప్పుడు వాళ్ళకి ఎండాకాలం వస్తుందట ఆ దేశం పేరు మీకేమైనా ఐడియా ఉందా చెప్పగలరా
లేదు సార్ అంతగా ఐడియా లేదు నాకు
అంటే ఇక్కడ మనకు ఆ చలికాలంలో ఉంటుంది కదా ఈ పండగ బా బాగా చలికాలం ఉంటుంది అయితే ఇదే మనకు చలికాలం అయితే అక్కడ వాళ్ళలకు తీవ్రమైన ఎండ ఉంటుంది ఎండాకాలం ఉంటుంది ఆ ఎండాకాలంలో జరుపుకునే దేశం ఏంటిది అంటే ఆస్ట్రేలియా అయితే ఈ పండగను ఆ పండుగకు ముందు నుంచే మీరు ఏర్పాటు చేసుకుంటారు కదా ఏమేమి ఏర్పాటు చేసుకుంటారు
ముందు సార్ ఇరవై ఐదు తారీఖున నాడు పండగ ఉంటది ఈ పండుగ దేవుని పుట్టినరోజుగా జరుపుకుంటాం సార్ మేము ఇక దాని గురించి దేవుని బ ఓ పుట్టినరోజుగా మేము జరుపుకుంటాము పిండి వంటలు చేసుకోవడం చు చుట్టాలింటికి రావడం చుట్టాలింటికి మేము వెళ్లడం ఇట్లా ముందు నాలుగు రోజులు ప్రతి చర్చి ప్రతి మా చర్చి లో ఉన్న ప్రతి మెంబరు ఇంటికెళ్ళి ఇట్లా మన కోసం దేవుడు ఉట్టాడని దీని గురించి మేము చెప్పుకుంటూ ఒకరికొకరు పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ ఇట్లే దాని గురించి మేము ప్రచారం తీసుకుంటాం తర్వాత ఫోర్ డేస్ అయిపోయినంకా ఇరవై ఐదు రోజున పండగ కాబట్టి అందరం పొద్దున్నే లేసి మంచిగా స్నానాలు బ్రా చేసి కొత్త బట్టలు వేసుకొని చర్చికెళ్ళి మంచిగా పాటలు పాడుకోన అక్కడ అందరం గలిసి మా పాస్టర్ మెసేజ్ చెప్పినాకా అదంత విన్నాక విషెస్ చేసుకొని అంతా తెలుపుకొని ఇంటికి కోస్ తం సార్ వొచ్చినంకా మళ్ళీగా పిండి వంటలు చేసుకున్నవె మనం దినడం
బాగా చెప్పారు పండుగ గురించి బాగా చెప్తున్నారమ్మా అయితే ఈ పండగకు ఓ ఓ క క్రిస్టియన్ ఒ నున్ నుండి అ వస్తారా లేకపోతే ఇతరులు కూడా ఎవరైనా వస్తారా హిం దువులు అట్లా
ఎవరైనా రావచ్చు సార్ ఇస్టన్ మన ఇష్టం ఉంటది సార్ వచ్చి మనం పాల్గొనోచ్చు ఉండొచ్చు లోపల తిరుగొచ్చు చర్చికి వచ్చి
హౌ బాగుంటుందమ్మా అయితే ఈ ఆ ఈ క్రిస్టియాని టి లో నేను ఒక మొన్న ఒక వివానికి అ అటెండ్ అయినమ్మా మందమర్రీ లో అడ మాములుగా వేరే వివాహాల కంటే ఈ వివాహం మ్ చేసే పద్ధ బాగా నచ్చింది ఎట్లాంటే ఆ బ పెళ్ళి ఇట్లా ఆమ్మో ఇది ఘనంగా ఆ నిర్వహిస్తారు అన్ని కార్యాలాలకంటే ఇది ఘనమైనదని ఇగ చెప్తారు పాస్టర్స్ వచ్చి బైబిల్లో ఉన్న మంచి అ ఆహ్ అమ్మ మ్ ఏ అధ్యాయం ఎన్నో వాక్యం అంటూ మేషన్ మెన్షన్ చే స్తు ఈ పెళ్లి అంత విశిష్టత గలది ఘనమైనదని చాలా బాగా పొగిడారు నా మందమర్లావెళ్ళాను అంటే నేను నా లైఫ్ లో మొదటిసారి క్రిస్టియన్ పెళ్లికి అటెండ్ అవ్వడము అయితే అది మా మా బంధువులే అయినప్పటికీ వాళ్ళు దేవున్ని నమ్ముకుంటార అన్నమాట సో అట్లా చూశాను త్వరగా పెళ్ళి అయింది వాక్యాలు చెప్పిన తర్వాత ఇక మీరు భోజనం చేయవచ్చు అని చెప్పేశారు చాలాసార్లు గా నిర్వహించారు నాకు అనుకున్నారే ఇది చాలా ఈజ్ ఉంది త్వరగా అవుతుంది అని కొని నేను ఇది అయిపోయిన
మీకు ఎలా అనిపించింది సార్ మరి మొదటిసారిగా చూసినప్పుడు మీకు ఎలా అన్ మీ అనుభవం ఎలా అనిపిచింది సార్ మొదటిసారిగా చూసినప్పుడు
పిరిలకు లాగా కాకుండా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే అ మంచి అ ఆ సిచ్యుయేషన్ కి అనుగుణంగా అగ్ ఓమ్ బైబిల్ లోని ఆవా వాక్యం చెప్ చెప్తూ మెన్షన్ చేస్తూ అర్థం చేస్తూ ఈ అన్ని కార్యాలలో వివాహమే ఘనమైనదిగా ఆయన చ్ చెప్పాడు ఓహో ఇంత ఇద అనుకు కొని నేను అప్సోస్ ఫీల్ అయ్యాను ఆనందానికి గురి అయినా అన్నమాట అంటే మామూలు పెళ్లిళ్లు అయితే వాళ్ళ కొన్ని తతంగాలు ఉంటాయి కదా ఒకటో రోజు రెండో రోజు పంది ఇది అని తలంబ్రాలని ఇట్లా వాళ్ళు చేయడానికి కొందరు అయితే ఐదఐదు రోజులు తీసుకుంటారు కానీ ఇందులో అయితే అగ మమన్ పెళ్ళకిపోతే ఒక మధ్యాహ్నం ఒంటి గంట నరకు అయ్యే పోయింది అంత మంచి వాక్యాలు చెప్పడం, ఆ వాక్యాల యొక్క విష్టత చెప్పడం ఆ ఆ ఆ ఆ పెళ్ళికి అంత ఘనమైనదాన్ని ఎందుకు పొగుడుతారని ఎ ఒక స్టోరీ చెప్పడం అనేది నాకు బాగా ఆ ఆకట్టుకున్నదమ తర్వాత త్వరగా భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేష్ణం అది వేరే పెళ్లి అయితె ఎక్కువ అయ్యది బాగా టైం వేస్ట్ అయెది రాత్రి ఏడు ఎనిమి తొమ్మిది కూడా అయ్యేది బాగా నచ్చింది నాకు
మెస్సేజ్
అయితే ఇ అంటే పెళ్లి విషయాన ఇది ఇంకా ఏమేమి పండగ చేస్తారమ్మా ఇరు
ఈస్టర్ అని ఒకటి ఉంటంది సైడ్ సార్ గుడ్ ఫ్రైడే మరియు దాని న్యూ ఇయర్ అందరం జరుపుకునేటట్టే గని కొంచెం మనపు ఇయర్లో కొత్త పండగ ఆ రోజు మాకు వాగ్దానం ఇతారు ఇగ హ్మ్ ఈ ఇయర్ మొత్తం దాని గురించి చ్ప్ ప్రేయర్ చేసుకోవాలె మనకు సంబంధించి ఒస్తది దాంట్లోనే అన్ని తెలుస్తాయి ఇట్లా మనం దేవున్లో ఉండాలి మంచిగా అని ఇట్లా కొంచెం దాంట్లో మనకు వచ్చిన దాన్ని బట్ ఇ ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతాయి సార్
అవునమ్మ బాగా చెప్పారు హ్హ్ అయితే ఈస్టర్ అని పేరు ఎందుకు వచ్చిందమ్మ
ఈస్టర్ అనేదీ దేవుడు గుర్తు అవును సార్
గుడు ఫ్రైడే అంటే మంచి శుభ శుక్రవారం అంటారు శుభ శుక్రవారం అంటే ఆ శుక్రవారం యొ ఒక ప్రతేకతామిటి ఏమిటి
అంటే హ్మ్ ఒ దేవుడు ఉన్న ఉఊర్లో పుట్టిన ఊర్లో సేవ చేసి ఇట్లా రొమ ప్రభుత్వం అండి వాళ్ళ గవర్నమెంట్ ఉంటాంది సార్ ఆ రోమ ప్రభుత్వం వారు ఇట్లా ఊర్ల ఎక్కువ మగవాళ్ళు ఉండకపోతుండె పుట్టిన పుట్టిన వాళ్ళని చంపేస్తుంది మరియమ్మ తల్లి తెలియకుండా పెంచి అట్లా మంచిగా ఉంచింది దేవుడు ఇట్లా మంచి వారికి అన్ని చేయడం ఇట్లా మేలు చేయడం ఇట్లా చేస్తే అక్కడ ఉన్న ప్రభుత్వానికి రాజుకు ఇవని నచ్చక సిలువ వేస్తారు అక్కడ కండిషన్ ఏదైనా తప్పు చేస్తే అక్కడ మనుషులందరికి సిల్వ ఎస్ అట్లిద్దరు దొంగలకి ఇట్లా యేసుప్రభుని మీరు వటిస్తే అయితే మీకు మేము మనీ ఇగ ఇట్లా బంగారం ఇస్తాము అని వాళ్లకి చెప్తే వాళ్ళ ఆ బంగారం తీసుకొని యేసుప్రభును ఆరోమ ప్రభుత్వానికి అ పగిస్తే వాళ్ళు ఆయన సిల్వవేస్తారు అయిన ఆ రోజు ఇగ మన కోసం చివరి బోటు వరకు రత్ రక్త కార్చి చనిపోతు చనిపోయినాక మూడో రోజు తిరుగిలేసి హ్మ్ పైనకి అట్లా స్వర్గంలోకి ఆరోహణం అయిపోతాంది సార్ దాని గురించి అని ఉంటది మొత్తం
అమ్మ మంచిగా చెప్పారమ్మా శుభ శుక్రవారం అంటారు అందుకే మనకు ప్రతి సంవత్సరం ఆ శుభ శుక్రవారం రోజు మనకు ఆ షెల్వ ఇస్తారు చక్కగా జరుపుకోవడానికి
ఆ రోజే ఇగ దేవుడిని శిల్వ వేస్తారు తర్వాత మూడు రోజుల తర్వాత దేవుడు లేసి పైనికి ఆహారం ఆరోహనామాయిపోతాది దిని గురించే ఉంటదిగా ప్రతిసారి చర్చికి వెళ్ళినప్పుడు పర్ పాస్టర్స్షిప్ దె చెప్తాడు గుడ్ ఫ్రైడే రోజు ఈస్ స్టర్ రోజు ఈస్టర్ కి సంబందించి క్రిస్మస్ కి అట్లా చెప్తాడు సార్
ఆహ్ క్రిస్మస్ అండ్ హ ఈస్టర్ డే అనే అదేమ్మా గుడ్ ఫ్రైడే అం ండ్ ఇంకేం పండగ ఉంటుంది
మేమ్ మూడే ఎక్కువగ జరుపుకుంటం సార్ ఇంకేముండదు
ఓకే అవును అయితే బీడీ అంటే మీ పండగల యొక్క ప్రత్యేకత వింటుంటే ఆహ్ మన దాంట్లో గూడా అహ్ కొన్ని ఇంక ఇతరులు జరిపే పండగ కూడా ఆహ్ అ కొంచం వేరే వేరే కాలాం ను కొ వేరే వేరే తీసుకున్నప్పటికీ ఆహ్ దాంట్లో ఉన్న విష్టత ఏంటిదంటే మతం ఏదైనా మానవత్వంగా జరుపుకొని మంచిని పెంచే కార్యక్రమాలుగానే భావించడం జరుగుతుంది ఏ మతమైనా అంటే క్రిస్టియన్ అయినా ఉమ్ అవును
భారతదేశంలో ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఎవరిప్ ఎవరి మతాన్ని బట్ ట్టి ఒక పండగని దానికి సాంప్రదాయంగా తరతరాల నుండి అ ఒచ్చి వ ఆచారంగానే జరుపుకుంటరు ప్రతి ఒక్కరిగా
అవును అదే పండుగ ఏదెమెన ఎమైన ఏమైనప్పటికీ మంచిని కొరుకుంటరు ఏదైనా మంచిగా జరగాల అందరికి శుభం జరగాలని కొరుకుంటరు మనం మీరు అన్నట్టు భారతీయులు అందరు కూడా ఏ పండగ చేసుకున్నా ఏ విశిష్టత ఉన్నప్పటికీ మనం అందరం భారతీయులుగానే పరిగణిస్తుంటాము ఇగ లో లోపల ఎన్నో ఆచా రాలు వ్యవహారాలు ఉన్నప్పటికీ మనం అంతా భారతీయులం గాని సొ మన్ నాకు తెలిసయితే బ్రవొ ఈ పండగ ప్రత్యేకత నాకు మరి దేవుని ద్వారానే అడగబడుతున్నాదొ ఏమో అందుకేనే మిమ్మల్నిట్లా అడిగాను ఇంకా ఈ పండగ కాకుండా ఇంకేమైనా ఆహ్ మీ నుంచి ఏమైనా మాకు చెప్తారా ఒక ప్రత్యేకమైన రోజులు గాని ఇంకె ఏమైనా చేసుకునే విషయాలు గానీ ఏమైనా ఉంటే చెప్పండి
కోతకాల పండగ అని ఒకటి జరుపుకుంటరు సార్ అంటే పసుక పండగ ఒకటి ఉంటది కోతకాల పండగ ఒకటి పసుక పండగ ఇంకొకటి మట్టలాదివారం ఆహ్ అంటే ఆ రోజు ఇప్పుడు మనకు కొత్తగా పండ్లు ధాన్యాలు వస్తాయి గదా సార్ వాటిని బట్టి దేవుడు మనకి ఇచ్చిండ్రు అని ఆ మందిరంలో తీసుకెళ్ళి ప్రార్థన చేసుకొని కొత్తగా అచ్చిన వాటిని ప్రేర్ చేసుకొని వాటిని భుజించడం లేకుంటే తీసుకోవడం సర్ ఆ రోజు ప్రత్యేకంగా ఒక ఆదివారం రో జు ఇలా జరుపుకుంటరు ఇగ రెగ్యులర్ గా మాకు శనివారం ఆదివారం ఖచ్చితంగా ప్రేడ్స్ ఉంటయి సార్ ఇగ శనివారం ఈవినింగ్ ఉంటది మాకు బళ్ల ఇస్తరు
అద్భుతంగా చెప్పారమ్మా ఆ ఉమ్ ఈరోజు నా నోటి ద్వారా ఎలా వచ్చిందో గాని పండగల గురించి మాట్ ట్లాడుకునే అవకాశం వచ్చిది అందునా ఆహ్ క్రిస్మస్ పండగతో మొదలుకొని ఈ పోతల పండగ వరకు చాలా బాగా నాకు అర్థం చేయించారు ఆహ్ థ్యాంక్ యూ
ఓకే సార్